హలో హాయ్ హలో హాయ్ బాన్నవా
ఆ బాన్న మీరు బాగున్నారా
ఆ బావున్నా ఏం చేస్తున్నావు
ఏం లేదు నువ్వేం చూస్తున్నావు ఆ అయింది
టిఫిన్ చేశారా
ఆ చేశానండి
ఏం చేశారు ఈరోజు స్పెషల్ మరి
ఈ రోజు స్పెషల్ ఇడ్లీ మీరేం చేశారు
మేం దోశ చేసుకున్నాం ఇడ్లీ అంతా తినబుద్ధది కాదు సో దోశ ఇష్టం అని దోశ వేసి ది మా మమ్మీ ఈరోజు
అవునా ఏం చట్నీ చేసిన్
మేము ఎప్పటికిీ పల్లీల చట్నీయే చేసుకుంటాం అది టమాటో అవి అంత తినబుద్ది కాదు అవి అన్నం రైస్లోకి అయితే తింటాం కాని ఇంక ఇడ్లీ దోశక అయితే ఎప్పుడు పల్లీల చట్నీయే చేసుకుం మీరు
మేము కూడా ఎక్కువ పల్లీలు చేస్తాం అప్పుడప్పుడు టమాటో అట్లా అంటే దోశ తెస్
కొందరు కొబ్బరి చట్నీ కూడా చేసుకుంటారు కదా మీరు చేసుకుంటారా
అది ఎప్పుడో ఒకసారి అది అంత తినరు మా ఇంట్లో
ఆహా మీ సైడ్ ఎటు ఎట్లా ఉందండి వాతావరణం ఈరోజు
ఈ రోజు ఒక మబ్బునే ఉంది కొంచెం మార్నింగ్ నుంచి నిన్న ఫుల్ ఎండ వుండగాని ఈ రోజు మబ్బు మబ్బునే ఉంది
ఎండాకాలంలోస్తున్నాయి అంతా
మీ సైడ్ ఎట్లా ఉంది అట్లనే ఉందా
ఆ అంత మబ్బు మబ్బు మొత్తం వర్షాకాలం లెక్క ఉంది మార్నింగ్ నుండి ఈ రోజు
ఆ అవును కూడా అట్లనే ఉంది
వర్షాలు ఉన్నాయట ఒక నాలుగైదు రోజులు
అవును అంటున్నారు
పాపం చాలా పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళకి చాలా కష్టం అయితది ఇగా
ఏమో ఇగ ఏమైతదో
మీకు మీకు రాలేదా ఇన్విటేషన్స్ ఎవ్వరియి
ఆహా లేవు ప్రజెంట్ అయితే ఏం రాలే ఉన్నాయి కాని అంటే మే ఉగాది తర్వాత ఉండొచ్చు ఇప్పుడైతే ఏం రాలేదు ఇన్విటేషన్స్
ఆ అవును ఉన్నాయి ఈ రోజు మా ఫ్రెండ్ వాళ లా చెల్లెపల్లి ఉందిగాని ఇగా ఈ వర్షం వచ్చేటట్టు ఉందని ఇగా నేను చెప్పి పోలేదు
అవునా
అవును
ఆ
ఇట్లా ఉంటే నీకు మంచిగా అనిపిస్తదా ఇట్లా మబ్బు మబ్బు వర్షం పడేటట్టుంటే మంచిగా అనిపిస్తదా లేకపోతే ఎండాకాల లం మంచిగా అనిపిస్తదా
ఇట్లా మబ్బు ఉంటే బాగుంటది కానీ వర్షం రావద్దు
మామూలు వర్షం వస్తే కష్టం అవుతుది ఎందుకంటే మా ఇల్లు కా
ఇట్లా మబ్బుమబ్బు ఉండాలే కొంచెం లైట్ టు కాని బాగా ఎండలు కొట్టిన బాగా బయటికి తిరగాలంటే కష్టం అయితది ఎటన్నా వెళ్ళాలన్నా ఏదన్నా చెయాలన్నా బాగా ఎండలు కొడుతున్నాయి
ఇట్లా మబ్బు మబ్బు ఉంటే చల్లని గాలి వస్త
కానీ ఉడక కూడా పోస్తంది బాగా ఘోరంగా ఉడక పోస్తుంది ఈ మబ్బు వల్ల
అవును అది కూడా కరెక్టే
కోస్తాది
ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయితుది కదా ఇగా కొన్ని రోజులల్ల మీరు ఏమైనా చెట్లు పెడతారా మీకు ఉన్నాయా ఇంట్లా స్థలం మీ
ఆ ప్లేస్ ఉంది పెరడు ఉంది మాకు మేము ఇ వేస్తాం అప్పుడు చిక్కుళ్ళు ఆ ఇవి మొక్క మొక్కజొన్న అంటారు కదా మొక్కజొన్న జొన్న
ఆ
టిసం సొరకాయ బీరకాయలు
అన్నీ మీ ఇంట్లోనే పండిస్తారా
మా ఇంట్లోనే పండిస్తాం ప్రెసెంట్ టమాటా ఉంది వంకాయలు అట్లా ఉన్నాయి ప్రెసెంట్ అయితే అంటే తెచ్చుకుంట లేని తెచ్చు కుంటామండి ఉన్నాయి ఆల్మోస్ట్ ఉంటాయి కొన్ని కొన్ని ఇగ సీజన్ బట్టి ఉంటాయి కొన్ని కొన్ని
అప్పుడప్పుడు చేయాలన్నా ఇ గ మంచిగా ఫ్రెష్ గా వండు
ఆ అవును మేము మందులు కూడా ఏం యూజ్ చేయ్యము అవి నాచురల్ అన్నట్టు.
ఆ అట్లా ఇంట్లో పండించినయి అయితే కూడా చూడ్డానికి మంచిగా ఉంటాయి తినబుద్ధి అయి తది ఈ మార్కెట్ నుండి తే అస్సలు తినబుద్దిగాదు అవి
మీర ఏం చేశారు వంటెయ్ అయిందా మీది
ఇంకా చెయలేదు ఇవాళ సండే కదా కొంచెం లేట్ అయితది
అవునా
మీరేం వంట చేసి
మాది మునికాయ టమాటా
అవునా మునిక్కాయలు కూడా మీ చెట్
ఆ మా ఇంట్లోయే మా చెట్లకే కాసినయి.
అవునా అమ్ముతరా మీరు ఓన్లీ మీ ఇంటి మందమే సరిపోతయా.
ఆ లేదు ఇంటి మందమే ఇప్పుడ వరకైతే ఎప్పుడు అమ్మలేదు.
ఇంటి పక్కొళ్ళు వాళ్ళు వీళ్ళ ఏమైనా అడుగుతరా మీరు ఇస్తరా
అడి ఆట్ సైడ్ వాళ్ళ సైడ్ ఉంటది వాళ్ళు తెంపుకుంటరు అడగకుండా వాళ్ళకు ఉంటాయి మాకు ఇగ వాళ్ళు తీసుకుంటరు కొందరు
మీది ఇట్లా ఏంది పల్లెటూరా
విలేజ్ పల్లెటూరె
ఆ అంటే అందరికి ఉంటాయి అన్నమాట
ఆ మా అంటే కొన్ని కొన్ని ఇగ ఎవరి ప్లేస్ ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు
ఆహా మరి మీ సైడ్ కోతులు రావా
ఇగ వస్తన్నయి మొన్నటి నుంచే
మా ఫుల్లు కోతులస్తే మల్ల ఎట్లా అవన్నీ ఎట్లా మీరు
ఎక్కువ లేవ్వు జస్ట్ వన్ ఆర్ టూ వచ్చినయి మా ఇం ట్ల చింత చెట్టు ఉన్నది దాని మీద ఎక్కి కూసోని ఉన్నయి అవి చింత చెట్టు మీద
అవి ఏమైనా ఖరాబ్ చేస్తాయా అన్ని ఇండ్లలల్లకి వస్తాయా లో
అవి అంటే ఈ ఇప్పుడు రాలే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు పాపం మా పక్క వాళ్ళ వాళ్ళ ఇంట్లో సపోటాలునై మొత్తం తినేసి ఎల్లినయి మొత్తం అంగడి అంగడి చేసి పోయినయి అవి
అయ్యో అవునా
ఆ మా ఇంట్లో అయితే అంతా ఏం చెయ్యలే కానీ వా వేరే వేరే వాళ్ళ ఇల్లలో చేసినయి మా ఇంట్ల ఫ్రూట్స్ అంటే ఏంలేవు జామయి ఉనాయి మామిడి ఉంది ఫస్ట్ అరటి పండ్లయి గుడా ఉండే కాని అవి ఇప్పుడు పోయినయి.
వాటిని రాకుండా ఉండడానికి మీ దగ్గర ఏమన్నా ఐడియా ఉందా
ఐడియా అంటే ఇట్లా కుక్కలు మొరుగుతాయి కదా అట్లాంటి అటు ఇటు తిరుగుతా ఉంటాయి కాబట్టి టీ కొంచెం అవి భయపడతాయి కుక్కలకి
ఆహా అయితే నేను నిన్న ఒకరికి కాల్ చేస్ తే నాకు ఒకరు చెప్పారన్నమాట ఇట్లా ఏం చేయాలి ఏంటి అంటే మా ఇంకా చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు మైక్లల్లో సౌండ్స్ పెడతరు కదా మనం ఎప్పటికీ కా కాయలేం కదా ఇట్లా పంట పొలాలు చేన్లకు సో వీలల్ల వాటి సౌండ్స్ పెడితే ఆ సౌండ్స్ కి రావన్నమాట అంటే బాంబులు పేల్చిసనా కూడా అప్పుడప్పుడు అది ఉంటయి పోతయి కాని అట్లా సౌండ్లు పెడితే
హ్
రావు అంత
అవునా ఇటు సైడ్ ఎక్కువ లేవు ఉ ఉంటాయి ని అంటే తక్కువ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి
గుంపులు గుంపులు వస్తాయి ఇక పొద్దున అయితే చాలు రోజు వస్తాయి
అవునా
ఈ చెట్లు నరికేయడం వల్ల అడవు లే
ఆ అటువల్ల అవి మొత్తం ఊర్ల మీద పడుతున్నాయి అవి అడవుల లేక వాళ్ళకి తిండి దొరకగా
అదే ఇక్కడ మొత్తం వస్తున్నాయి మీకు ఎండాకాలం వర్షాకాలం చలికాలం ఏదంటే ఇష్టం
నాకా ఎండ కాలమే ఇష్టం
ఎందుకు
ఎండాకాలం అయితే మంచిగా బయట పడుకోవచ్చు అన్ని మంచిగా ప్రశాంతంగా అందరు ఒకరి దగ్గర ఉండచ్చు ఉండొచ్చు అప్పుడు అప్పుడు ఆ కరెంట్ లేకపోతే అప్పుడప్పుడు అట్లా పడుకుంటాం కాసేపు మంచిగా చల్లగాలి వస్తుంది మంచిగా అనిపిస్ ఇలా ఆకాశ నక్షత్రాలు చందమామ అవన్నీ చూసుకుంటా మంచిగా చట్లు పెట్టుకుంట మంచిగా పడుకోవచ్చు
అదే వర్షాకాలంలో వీలు కాదు చలికాలం అంటే బాగా చలి ఇస్తుంది బయట పడుకుంటే
అవును
ఆ మళ్ళా సమ్మర్ లో వస్తే ఏంటిది ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి ఎంజాయ్ చేసినారు వాళ్ళం అప్పుడు సమ్మర్ లోనే కదా ఎక్కువ వీలు అయ్యేది
అవును ఫస్ట్ అమ్మమ్మ తాతయ్య వీళ్ళుంటే అప్పట్లా మంచిగా పడుకునే కోనేటోల్లం బయట కానీ ఇప్పుడు వాళ్ళు లేరు అప్పుడు ఇప్పుడు ఎవరి ఇంట్లలో వాళ్ళే పోయినాం ఎవరి ఇంటికి ఉండడం లేదు
మీకే కాలం ఇష్టం మరి
నాకు కూడా ఎండాకాలమే ఇష్టం
అవునా
ఈ వర్షాకాలం అస్సలు నచ్చదు బయటికెళ్ళబుద్ధి కాదు వర్షం వస్తే ఏ ప కావు అదే ఎండాకాలం ఐతే ఎండలు అయినా కూడా ఏం కాదు కానీ చల మార్నింగ్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా పోయి పనులు చేసుకోవచ్చు లేకపోతే ప్రశాంతంగా ఏసీ కూలర్ వేసు కొని పడుకోవచ్చు ఆ వర్షాకాలం అంత మంచిగా అనిపియదు అది కాని రైతులకి ఆ అదే రైతులకి వాళ్ళ కోసం పడాలి అంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ పడాలి అనుకుంటా కాని అట్లా జరగాదు కదా
ఉమ్
వర్షాలు ఉంటేనే కదా మళ్ళా మనకు వాటర్ అన్నిటికీ వాటర్ కావాలి నీళ్ళ కావాలి కదా
అవును
ప్రతి దానికి వాటరే
ఉమ్
మీ సైడ్ గుట్ల వాగులు వంకలు అవి ఉన్నాయా
రెవ్వు ఇటు ఏమో
అంటే ఎండాకాలం వస్తది సమ్మర్ ఉంది కదా ఎండిపోయినాయా ఉన్నాయా అని
ఉమ ఆ మొత్తం ఎండిపోయినయ్ ఇప్పుడు చెరువులన్నీ ఇగ బావిలో మాకు బావి ఉంటది బావిలో నీళ్ళు కూడా ఇగ లోతుకెళ్ళిపోయినాయి వర్షాకాలం వస్తే మళ్ళా ఆ బావి రెండు నిండుతదిగాని ఇప్పుడిగా కష్టం అవుతుంది ఇక కొంచెం పంపులు కూడా రాకున్నా కష్టమే ఎండాకాలంలో ఒక నీళ్ల్లో ప్రాబ్లం ఉంటది అంతేగాని మిగతా అంతా మంచిన ఉంటది
అవును మాగుడా ఉంది బావి
మీగుడా ఉందా బావి
ఆ ఉంది మా గూడ ఉంది
మీడు వాడతారా దాంట్లో వాటర్
ఆ దాంట్లోయే వాడతాం అన్నింటికిీ మేమ్మల్ళ మాకు బో అంటే బోరున్నట్టు
ఆహా మీరు ఏ వాటర్ దాగుతారు మరి వస్తాయి అవి మిషన్ బగీ రద
అవి మాకు రావట్లేదు అవి మేము బోరింగ్ నీళ్ళే తెచ్చుకుంటాం బోర్ వాటర్
బోరింగ్లు ఉన్నాయా మీ ఊర్లో ఇంకా
ఆ ఉన్నాయ్
ఆహా అక్కడ నుండ దగ్గరనే ఉంటదా
ఆ దగ్గరనే ఉంటాయ్ మా దగ్గర ఒక టూ త్రీ ఉన్నాయ్ ఆ ఓన్లీ తాగే మందం కొట్టు రెండు మూడు బిందలు తెచ్చుకుంటాం అంతే
ఇగ ఎవ్రీ డే తెచ్చుకుంటారా
ఆ మార్నింగ్ ఆ మార్నింగ్ ఈవినింగ్ తెచ్చుకుంటా ఇగ మిగతా అన్నిటికీ బావి ఉమ్ అవును అందరు అందరు ఇక్కడ అందరు అంతే
ఆహా అందరికి బావిలు ఉన్నాయా మరి
అందరికి లేవు అంటే ఒక పెద్ద బావి ఉంది అక్కడ నుంచి మోటార్ వేసుకొని వాళ్ళు సప్లై చేసుకుంటున్నా రు తాగడానికి బోరింగ్ వాటర్
ఆహా అక్కడ మీకు ఎట్లాంటి ఇల్లులుంటాయి అంటే పెంకుటి ఇల్లులు ఉంటాయి రేకుటి ఇల్లులు ఉంటాయా స్లాబ్లు ఉంటాయా
అంటే ఇగ కొందరు కొందరు ఎవరి పరిస్థితి బట్టి వాళ్ళ ఆల్మోస్ట్ అదే కొందరికి స్లాబ్స్ ఉన్నాయి కొందరికి పెంకుటిల్లీలు ఉన్నాయి కొందరీ ఏమోరేకులవి ఆ
పెంకుటిల్లులు ఇంకా ఉన్నాయా ఈ రోజుల్లో కూడా
కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని
మీకు ఆవులు మేకలు ఏమన్న ఉన్నాయా
ఉన్నాయి ఆవులున్నాయ్ మాకు
ఆహా వాటికి మెత ఎవరు మేపుతారు మరి ఏం తింటాయి అవి
ఇం గడ్డి కొన్నాం గడ్డివి అంటే వాటి బయటకి పోయి అవి మేసి వస్తాయి పచ్చిగడ్డి అవి ఇంట్లో ఏమో ఎండుగడ్డి ఉన్నాయి అది పాలిస్తది చిన్న లేగ దూడ ఉంది
ఆహ మంచిదే పాల్ అమ్ముతారా మీరు మీరే తాగుతారా
ఏ లే అమ్మం మేం మా ఇంటి మందమే ఒకటే ఉంది ఆ మూడు నాలుగు ఉంటే అమ్మే అమ్మే వాళ్ళం గాని జస్ట్ ఒకటే ఉంది
ఆహా ఓకే అండి మరి
ఆ సరే అం
ఉమ్ సరే బాయ్